హలో వినిపిస్తుందా
పకిస్తన్ని
ఏం రాశావు
ఏను వెల కాాలగున్నాం
ఉ తీన్న
నగు
జతింద
ఈ మంజ పిజీలో మూరు ఇఊట్లో దీని ఎన్ని రోజులు అవుతుంది తెలుసా ఇంటికాడ దీని వచ్చిందే నేను అసలు ముందైనా స్త అంటే బయట పోయి ఏదో ఒకటి తింటాను ఇప్పుడేమో అసలు
ఏ బల్ ఫుడ్
ఆ
ఫుడ్ బా బాల
మ బండలే మందు్యలో అడితే గ్యాస్ తేదనీ చెప్పేస్తున్నారు ఇంకేం మాట్లాడుతాం పో
ప త్రీ త్రీకి డేస్ చేస్తున్నారంట కదా
ఆ
పాపము ఆ మార్నింగ్ త్రీ లేసి చేస్త
యోరు అమ్మా చెప్పి నికు మ న మూడు గంటలు నే మాఫీస్లు వండుతున్నన్నారుద
జీటు జీటు
జీ వాళిక కొంట తాందనేమమ్మా గేమ్ల
ఆ స్టవ్ నిదేనా
ముహ్ ఏం అడిగితే గ్యాస్ లేదని చెప్ప పసానురి ఏం జయలో
ఆ మనకు కూడా లాక్డౌన్ పడేస్తే అదే ఆ హాలిడేస్ ఇచ్చేస్తే బాగుండు
ఏమో ఇస్తాన్న ఇ సార్ అంత ఎమ్ హాలిడేస్ ఏం చేస్తారు
వాల్ ఈచే లోపాలా యాడ వార్ కూడా ఆగిపోతుదిలే
హాహా
ఏం అయితుందో చూడాల మల్ల వార అగిపోతాడి అంతవా
అంతే వాళ్ళు ఇచ్చే లోపలికి
ఏందో అన్ని బాగుంది అనుకున్న టిమ్లో ఏదో ఒకటి వస్తుంది
ఏమన్న మూవీ చూసినా రీసెంట్గా
ఏ జలే ఎమి
ఏంలా చూసినావేమో సజెస్ట్ చేస్తావ నువ్వు
ఏం ఏం చుల్
హ
అది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ఇన్స్టాల్ చేసుకున్నావా
ఆ చేసుకున్నదంటే ఎట్లా అ ఇట్లా చేయ్యాలి దాంట్లో వీడియోస్ కానీ బాగా చెప్పాడు కదా మిషన్ లర్నింగ్ అవుని
ఇకేళ దా అడి ఇందయే
హ్మ్
నవనే ఇన్స్టాల్ చేసుకున్నావా చెప్పు అనే
ఆ ఇన్స్టాల్ చేసుకున్న యాప్ అయితే
పనికొచ్చే చూడుకోకుండా ఏం సినిమా జ నా నడుగుతా
అవును అది ఎబడడ్ సిస్టమ్స్ నేర్చుకుంటాన్నావు కదా అది అది వి కట్టనావా ఇట్లా
కొన్ని ఏం చేయడం నువు ఏమనా అనుకో
ఇంట మ సర్టిఫికెట్స్ ఇవరా చే అ అయనా ఒక ఒకవేళ మీ క్లాసెస్ ఏమి వినలేదు ప్రాజెక్ట్ ఏం చెయలేదు
సరే అని చెబుదాం
ఏందీ ముగ్గురు
ఆ సార్ అంటే మా కాలేజ్ లు అసైన్ మెంట్స్ రికార్డ్స్ అంటే కొంచెం కొంచెం ఎక్కువ ప్రెజర్స్
సగ్ కూడా అయిపోయింది టూ మంత్స ఏం కదా మనం చెప్పింది వాళ్ళకి హలో
ఉం
టూ మంత్స్ ఏ కద చెప్పింది వాళ్ళ మనకి
ఫోర్ మంత్స్
ఫోర్ మంత్స్ ఆ
ఉం
అయితే నెక్స్ట్ మంత్ ఖాళీ ఉంటాయి అంటే వన్ ఇయర్ కి కదా మనకి ఆక్సిస్ ఉంది అప్పుడు నెక్స్ట్ మంత్ ఇట్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా అన్ని వీడియోస్ టు మార్చ్ వెటర్స్ అయితే
అన్ని వీడియోస్ అట్లే ఉంటాయి కదా రికార్డెడ్ వీడియోస్ అవి
అదే రికార్డెడ్ వీడియోస్ ఎట్ట మనకి వన్ ఇయర్ కదా ఆక్సిస్
ఆ డౌట్ ఉంటే ఎవ అడుగుతాం నేను ఒక రోజు ఇన్న రికార్డెడ్ వీడియోస్ ఇంటి ఆడ అర్ధంమవుతదియ
అది మన ఫస్ట్ తెల్సుకోండాల నిధంగా డబ్బులు కట్టేసా
ఏదో ఇంటర్న్షిప్ దాంట్లో చూడండి
ఆ మా డాడీ అయితే రోజు తిట్టే పనే నా రూమ్ అని అసలు చెప్పినా చూస్తున్నావా అ అడిగినాడు ఒకసారి అయితే నా మీదొట్చెప్పు అని కూడా అడిగినాడు
ఆ
ఆ వస్తున్నాయి క్లాసెస్ వింటున్నావా అంటే అప్పుడు వింటా అన్ని స్టార్టింగ్ లో చెప్పిన ఇంక మూడు క్లాసెస్ నాలుగు క్లాసెస్ విన్నా అప్పుడు వింటాను కాబట్టి నీ మీద ఒట్టు డాడీ విన్నాను కీ
ఉం
మళ్ళా మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసినా మనకి అప్పుడు అడిగినాడు వింటున్నావా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కద డాడి వినేది లేదు ఊరికే వేస్ట్ కదా అని అన్నాడు నెక్స్ట్ వింటాం లే సెమ్ అయిపోయినాక నామకు వన్ ఇయర్ ఆక్సిీస్ ఉందిలే
ఉం
ఏతే
కాలేజ్ పోయి మన వచ్చినాలు అంట కష్టం
ఆ అది కాకుంద నాకు జర్నీ అచిపోతనము
కాదు అసలే కాలేజీ లో ఏం నేర్పిస్తారు పోయినావా అసైన్మెంట్స్ అలా వాళ్ళంతా సిలబస్ కంప్లీట్ చేద్దామనే చూస్తారును
స ఇరోజ ఆ భాస్కర్ సార్ కూడా ఉంతే డిఎస్పి అని ఇ సాండ్విజ్ ఎటి కాల
కాదు డిఎస్పి అనా మనకి ఈసిడి డిపార్ట్మెంట్ కి ఆయనే కోఆర్డినేటర్ ప్లేస్మెంట్స్ కి తెలుసా
ఎవరు బిఎస్
డిఎస్పి అయిన ఆ హోల్ కాలేజ్కి మణిమోహన
ఆహ సిస్టకినా
సిస్టర్ కి కాదు ఓన్లీ ఈసీ డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్ ఒక కోఆర్డినేటర్ ఉంటారు అనమాట ప్లేస్మెంట్స్కి ఈసీ గై తే భాస్కర్
అందుకేమో అప్పుడు ప్ టబ్స్ అడిగింది ఆయన
ఆ ఆయందుకే కదా ఆయన అడిగింది ఏదైనా లింక్ మన కంపెనీలు పెట్టాలంటే ఆయనే భాస్కర పెట్టేది మనకి నీకు గుర్తుందా మనం టీల ఎనిక్ లో జయిన్వ్వాలని అన్నాగాని ఫస్ట్ లో ఇంటర్న్షిప్ కి ఆయనే వచ్చి చెప్పి అన్ని చేస్త లాడువ
అవు ఇప్పుడు కూడా మనకి ఏదో చేస్తే బాగు అవును మీ అన్న కూడా సాటర్డే నుంచి దాంట్ పోతాడుంటడి
బేన్తో క
ఇలాకి
ఏమోగ నేను నాల నేనుంత నేను మా తమ్ముడితో వెళ సరి మాట్లాడలే అయ్యో మీరిద్దరుప్పు మీరిద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు అబ్బా స్వామి ఏమో న నలే వాడు నా చెప్పులు అని అన్నా
ఆహా ఈ రోజు ఈ రోజు జస్ట్ ఈ రోజు వెళ్ళి వాళ్ళ అన్న ఎవరో జాయిన్ చేయిపించారు, వాడంటా ఆ ఫ్రైడే జాయినింగ్ అంట ఈ రోజు ఏదో జస్ట్ చూసుకొని వచ్చినారూంట ఆ సాటర్డే జాయినింగ్ అంటా అంటే నేను చెప్ప చెప్పిన చాలా కష్టం అది,
టీ సి ఎస్ లోన హలో ఏడ పోయింది ఈ పాప హలో హలో హలో